హలో హలో
ఆ చెప్పురా చెప్పురా
ఏం జేస్తున్రూ ఇంక పని అయిపోయిందా
ఎడర ఇప్పుడే లేసినా
అవునా ఇగ ఇప్పుడు అమ్మ మాట్లాడుతందక్క ఫోన్ ను అందుకే పిన్ని వాళ్ళతో మాట్లాడుతాంది
ఇప్పుడే పండుకొనిలేశిన
ఆ అవునా పని ఇంక స్టార్ట్ చేయలే ఆ అయ్యిపేయిందీ అక్క
గిన్నెలు ఎం ఉన్నాయిరా ఎం లేదు రెండే ఉన్నాయి రెండే గిన్నెలు ఉన్నాయ్ గిన్నెలు ఒకటే ఉన్నాయి ఎం లేవ్ చెల్లి ఇల్లు ఊడిషింది
హు
లే అక్క లే అక్కా లేప్తందిలేసిన
ఉ
నాలుగు ఇింటికే వాంటకున్నార నాలుగుగిటికి వాంకున్నా గంట న పాడుకుంట
అంటే నాలుగింటికి బడుకునే సరికి ఏ న టైమ్ తెలివలే
ఆ లే లే అంటండి అసలే దగాలి అడి వసిన ఇప్పుడే
ఉ
పాలే
ఎవుందతయ్ నువ్వే చెప్పు ఇయాల వచ్చి ఇయాల వచ్చిండా అమ్మాయ్
రాలేదురా ఇంకా వత్తాది షిఫ్ట్ అయినక్ కొత్తాది కొంచెం ఎళ్ండ కొడతాను ఏంటి వెళ్తాను సల్ల పడతాను మరి అయినా వస్తుంది ఏని ఇ వాళ్ల ఆ పిల్లగాడ్ని తీస్కొని వత్తది
ఆ ఎత్తుకొన్ వచ్చి
హ్మ్
రాకపోతే రాను రాదు మాగ్జిమమ్ వత్తది రోజు వత్తది.
ఆ
ఒకసర్ ఏమో ఇప్పుడు రాలేదు అనుకో నైట్ పంన్కునేటప్పుడు తొమ్మిటప్పుడు అప్పుడు వస్తాది.
మ్మ్ హ్మ్
ఏం చెప్తారా అని
ఇగ అట్లా చూస్పోతిమి
ఆ రావడం పక్క
ఆ
టైమింగ్స్ మొత్ అ సాయంత్రం ఈ టైమింగ్ కరెక్ట్ ఫైవ్ థర్టీకి అట్లా వస్తుది మళ్ళీ నైత్ ఒక నైన్ ఎయిత్ నైన్ ఎయిత్ ఎయిట్ ఫర్టీ మధ్యలో వస్తుంది ఎందుకంటే నేను బయటనే వాండుకుంటాను కాబట్టి ఇక వస్తుది
ఆ
ఇంత పంటతున్నా వచ్చేద లే వచ్చి మరి డోర్ కట్టి లేపి ఏం చెస్తారని అడిగిపోతుది
హ్మ్
ఇట్స్ ఏ ట్యాలెంట్ అ ట్యాలెంట్ అంతే
అంతేగా
తిరిగే మనిషి రా ఆమె ఒకింట్లోనే ఉండాలంటే కష్టం ఏవంట అన్నిసార్లు ఒక్క ఇట్లోనే ఉండాల అంటే కాదా చి మరిచిన అడికి ఇరిగి తిరిగేదా ఇందుక అంత షాపు ల కాని షాపులకి ఇరిగి తిరిగేది
హ
ఇంట్లోనే ఉండాలండి ఆ కా
ఉ
కొడుతుంది సరిపోతుంది మధ్యాహ్నం మూడింటికి రెండున్నర కొత్తది ఇదిందిపోతుంది అండి అయినా వచ్చేది అయినా వచ్చు తిరగడాానికి ని ఫస్ట్ కావచ్చ సరిపోట్లే కావచ్చు చేత కా అట్లే అ
అవునట
ఫస్ట్ నువ్ ఆ కోస నుంచి ఈ కోసకు నడిషి వచ్చి, ఆటో ఎక్కి రావాలే ఇగ ఎంతైనా ఎండ బగ్గొడ్తంది. ఎండకు తిరగలే. ఎండకు తిరగలేదు.
కానీ ఏం ఎండక్క వామ్మో మామూల్ గొట్టలే. ఫ ఇంకా ఈరోజు కొంచం.
నేన్ చెప్పాలంటే. అవునుగానీ మే నెలల స్టార్టింగ్ లేమనిపోయదూ ఎండింగ్ లానే చుక్కలు చూపిస్తా చూపిస్తాంది అసలు. ఎండలేని. ఎండలు అంటే ఏంటిదో చూపిస్తంది. స్టార్టింగ్ లో నాకు అంత అనిపియలే. స్టార్టింగ్ లో అబ్బా ఈ సంవత్సరం ఎండలు లేవు లేరా అనుకున్నా. అత్తమ్ ఏ ప్పుడే పై చెప్పడానికి ఓచ్చిండు ట్వంటీ ఫిఫ్త్ నుంచి అబ్బా దేవుడా.
ఇంట్లో లేవ్వు అంత.
ఎర్రల్ అచ్చింద అన్నట్టు కోడ్తాన్నై ఎండలు అసలు.
ఉహు
ఎండక్ బయటిక్ ఏళ్ళలన్న బయం అయితంది.
హుమ్మ్
షెల్లెక్ ఐతే మొన్నటిదాకా మోషన్స్ అయినాయి నిన్నటిదాకా.
సింగల్ ఆంటీ.
నిన్న కుడ్ రాలే వాటర్ అయినా ఇయాల ఓచ్చిండ.
ఏ నిన్నొచ్చిండక్క.
నిన్న ఏడ ఏడోచ్చిండు నిన్న చీకటైనంక ఓచ్చిండ.
వచ్చిండు
రాలేదురా నిన్న నిన్న మేము వాటర్ రాకనే, అక్కడ పోయి తెచ్చుకున్నాము వాళ్ళ ఇంటి పోయి తెచ్చినా.
ఉమ్మ్
మొన్నొచ్చిండ్ నిన్న రాలే.
ఏ నిన్న ఓచ్చిండు మమ్మల్ని అడిగితే రేపు తీసుకుంటాం
ఆ ఏ సందీప స్కూ సందీప్అనోళ్ళు ఒచిన్రు ఈయల రాలే.
ఓహో
ఇగో అడిగినం అడుగుతే నిన్న అంటే ఫస్ట్ సిక్స్ వర్క్
హో హో ఉహుమ్ హలో హలో అక్క హలో